ఆ నమస్కారం అండి ఏం చేస్త న్నారండి బాగున్నారా అండి.
బాగున్నామండి బాగున్నార మీరు
ఆ మేము కూడా బాగున్నామండి ఎండలకే భయం అయితాందండి బయటికి వెళ్ళాలంటే
ఎండలు బీబచ్చంగా ఉన్నయండి అసలు ఇప్పుడే ఘోరంగున్నయ్ ఎండలు మే లతో కొడుతున్నాయ్ మేల మేలో ఎట్లా కొడతాయో ఇప్పుడు అట్లా కొడుతున్నాయి ఎండలు
మరీ ఎండలకు తట్టుకోగలుగుతావా అండి మరీ మనం ఎట్లా ఉండుడు ఎట్ల చేసుడు ఎట్లా అసలు ముసలోళ్ళు బతుకుతారా అండి ఎండకు
ండి ఇంకా మనం బెటరే అండి ఇంట్లోనే ఉంటున్నాం ఇంకా పనికిపోయ్యే వాళ్ళ పరిస్థితి ఏందో
వాళ్ళు పొద్దుగా అలా పోయి పవంటి అంట వస్తున్నారటండి వాడినికి ఎండ మొత్తం మంటి గంట వరకు పన్నెండు ఒంటి గంట వరకే ఫుల్ ఎండ అయిపోతుది
ఆది గంటక స్టార్ట్ అయితుంద అండి ఎడా
అవునండి కానీ ఇంకంతా అసలు ఇంకా కొంచెం సీకర్ తోడి పోయాయనా పదకొండు పదింళలకు వచ్చి
ఆ బాగు మొత్తం వాళ్ళ మీదకిల అవుతుంది లేవరండి అసరికి కొంచెం బీగగున్న వాళ్ళయితే చి పనకిదం ఉకు
అట్లా ఎవరన్నా మంచిగా లేరు కదా ఎందుకు వెళ్తారు మీరు అంటే వాళ్ళు అంటారు కదా మీకు ఏడ ఏర్పడుతుంది అది దాన్ని మాటలు అంటారండి
ఆ అన్న చేసుకొని భతతే కూడా ఓరు వాట్లురు వాళ అంటారు అవునండి
ఎంతవంటిడి
మంచి కూడా కూడా ఆగాద్దారు
ఆ ఇప్పుడు ఎండలకు వాగులలా ఇట్లా వర్రెలలో గ ఇట్లా నీళ్లు లేక కోతులు ఏమి తాగుతాయి రోజు జంతువులు మేతా పోతాను జంతువులు ఏం తాగుతాయి ఏం తింటాయి అసలు బర్లా అండి మా పల్లెటూరు అండి రోజు బర్లు మే త వెళ్తానే అండి మేతక వెళ్ళి రాగానే అసలు గింత గడ్డి కూడా తింటలేవండి పాపం రాగానే వాటర్ నీళ్ళు తాగుతానే గడ్డి అయితే గడ్డి తింటూనే ఉన్నాయంండి ఏదో పొద్దున్న దాక ఇంటికాడుండి తినొద్దు కదా అన్నట్టుగా ఏదో అట్లా తీసుకుపోతారు తీసుకొస్తారు
అవునండి ఇప్పుడు గడ్డి కూడా దొరకడం కష్టమే కదా అండి మొత్తం ఎండలకి వెళ్ండి పోలి ఉండేది గడ్డి దొరకదా నీళ్లు దొరకవు చాలా ఇబ్బంది అవుతుందిండి పశులగాయితే మేకలకైనా గుొడ్లకైనా
ఇవ్వరన్నా సాయంత్రం వచ్చినాంక ఇంటికి ఇక్కడ తాగుతాడి మరి కోతుల పరిస్థితి ఎట్లున్నదో అండి
దగ్గర కెల్తెకదా అర్థమయె ఎంత పెద్దగున్నా కష్టం ష్టమే అండి ఇళ్ళల్లోకి వాటర్ ఉండడం అబ్బొ చానా కష్టం
కానీ చానా వరకు కొంతమంది హెల్ప్ చేసేటోళ్ళు మాగా క్యాన్లు తీసుకొచ్చి పోయడము తినడానికి అయ్యో ఫ్రూట్స్ ఇ పండ్లు అవొటి ఇవొటి తీసుకొచ్చి కూడా కొంతమంది పాపం
ఆ పోస్తున్నారండి కాకపోతే రోడ్డు పక్కన ఉన్న వాటికి పోస్తారు లె పెటలేరుగదా
అవునవును
అది కష్టం చాలా ఇంతకు ముందు మొత్తం మొత్తం మార కొమ భయ్యం లేదు పినమామకి
కొట్టినంత సేప్ ఎక్కువ్ వర్షాలే వస్తాయండి ఆ వర్షాలు అయిపోయినయంటే మళ కొడితే మొత్తం ఎండలేకొడతయి
ఉమ్
జంతువులకు మస్తు ఇబ్బంది అయితంది జంతువులకు కాదండి అస్ సలు మా దగ్గర నల్లాలు నీళ్లు రాక కూడా మస్త్ ఇబ్బంది పడతా ఉన్నవ్ అండి నీళ్ళొస్తాలేవు మా కూ డైలీ మోటార్లు సరిగ్గా ఓస్తాలేవటా నీళ్ళు రాక కూడా చాలా వరకు ఇబ్బందులు అయితన్నాయ్
పొలాలే లేవా అండి
అండి
పొలాలలొనా లేకపోతే ఇంట్లోనేనా
ఇంట్లోనే పొలాలలో కూ డా మేము మూడెకరాలంతా పొలం నాటేసుకున్నామండి మాకు రెండు బోర్లు ఉన్నాయి గాని నీ ఆ బోర్లు కూడా వర్షాకాలం నిండుగా పైపులు నిండా పోస్తాయండి నీళ్లు ఈ ఎండాకాలం వచ్చిందంటే ఒక మోటర్ లే పోయదండి ఇంకో మోటర్ సగం సగం సగం పోస్తాంది ఇప్పుడు మాదో మూడు ఎకరాలు మాళ్ళదో వాళ్ళదో రెం రెండు ఎకరన్నర విన్నీటికి నీళ్ళందియాలంటే అది ఏం అందిస్తదండి పొలాలు ఇచ్చి పచ్చిగైతన్నయండి యాసింగ పంట
ఎండాకాలం చాలా నీళ్ళు చాలా కష్టం అండి చాలా మంది పొలాలు కూడా ఎండిపోతున్నాయి మోటార్ లో సరిగ్గా పోయాక కరాబ్బయీ మోటర్లూ గోపాల నీళ్ళ లేకపోతే అవి మాత్రం ఏం జెస్తాయండి మొత్తం బోర్లేనాయి ఇప్పుడు
మొత్తం బోర్లు కింద వర్షం ఇక కొట్టిపోయిన వర్షం కదండి మధ్యర వర్షం లేదా ఏం లేదా
అవునునండి వర్షడతుర ఇ
ఆ ఇక మొత్తం కింద జల లేక ఏం లేక పొలాలు పాపం మస్తద అయిపోతానే ఇటు జంతువులకు లేవ్వు అటు పొలాలకు లేవ్వు ఉమ్ ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది అయితుందండి సిటీలో ఉన్నళ్ళక అయితే ఏ రంది ఉండదండి ఏమైనా కొనుక్కొచ్చుకోవడమే అన్ని విధాలుగా పొలం మండతలేదనిందా ఏమనుందా
ర కొంచ కొట్టారు పోద్ న వస్తారు డబ్బులు కుంటరు ఎంతైనా సిటీ అంటం గాని మన పల్లెటూర్లే బెస్ట్ అండి చచ్చిన బతికిన పట్టించుకుంతోడుండడు రోగం వచ్చినా ఏం వచ్చినా మన మన్మేచుకోవాలి ఇక్కడ పల్లె ంటే కొంచెం ఏం కొంచెం మాట్లాడితే అయినా ఫ్రీ అవుతారండి మనం మనసులో బాధ పక్కన వాళ్ళకి చెప్
చానా వరకు అండి చానా వరకు పలెటూర్లల్ల ఒకళ్ళ బాధ ఒకల్ చెప్ ప్పుకుంట్రూ చెప్పుకొని అట్లా చాన వరకు బాధలు నెరవేర్చుకుంట్రూ గాని ఈ సిటీలల్లా ఎవర బాధకు వాళ్ళే కుంగి కుంగి చచ్చిపోవాలి తప్ప అయ్యేదేం లేదు
ఇగ ఇప్పుడు పక్కన మనిషి కూడా ఉండరండి బిజీ బిజీ షెడ్యూల్ పోవాలి రావాలి కుక్కల్లగా ఉరుకాలి ఉరుకోచ్చుడు ఉరుకుడు ఊరుకోచ్చుడు ఇదే ఉం
వాళ్ళకు మనశ్శాంతి అన్నదే ఉండదసలు
పండుగలోచ్చినా కూడా అక్కడ అడుక్కోవాలి లీవ్ అడుక్కోవాలే బతిలాడుకోవాలి చాలా కష్టం ఉంటాయండి అసలు అ
ఇంత ఇబ్బంది తోటి ఎట్లనో ఏందో అండి
అసలు ఆగిపోట్లేదండి ఈ యుద్ద్దం ఒకటి మళ్ళ మధ్యలో అప్ అదే ఆడ మొయి పోతాంది ఇప్పుడు తిన్నరండి మధ్యాహ్నం మరి
మధ్యాహ్నం తినలేదండి పొద్దున్నే పొద్దటన్నమే పది గంట్లకు తిన్నామండి
రోజట్లనే తింటారా అండి
లేదండి ఈరోోజు బస్ కు పోయెచ్చే పొందుగలోచ్చేసరికిఇగ ఇంటి దగ్గర పని ఏం చేయలేకదండి వచ్చి పని చేసుకొని వంట చేసుకొని తినడం అంటారుకే పద్దటిందండి మా బాబాయ్ కొడుకుది బర్త్ డే ఉండంగ ఆ ఎల్లామండి
బర్త్ డే పా అంద
అవునండి
మేనా బకు
అర్ధం కాలేదండి
దగ్గర నేనా అండి వాళ్ళ విలేజ్ మీకు
ఆ దగ్గరేమి లే ఉండదండి యాభై డెబ్బై కిలోమీటర్ల దాకా ఉంటదండి
ంట బన చెరి శరడి
ఆ
అసం
బాబాయ్ కొడుకండి ఏ ఫంక్షన్ ఫంక్షన్లకు వెళ్ళలేదు మేము ఇప్పటి వరకు రావట్లేరు రా రావట్ లేరంటే ఇక మా ఫ్యామిలీ మొత్తం మేము వెళ్లేసాము వెనకల సిరి అన్నదమ్ములిద్దరు బండ్లు వేసుకొని వాళ్ళోచ్చారు అ పోగ్రామ్ ఆ అందా వెళ్ళామండి ఫంక్షన్ స్టార్ట్ చేసే సరకనే నాలుగ అయిందండి చుట్టాలు అంతే ఆ గ్రాండ్గానే చేసారు కార్డ్స్ పంచిరు
అ
బాగానే చేసిరండి కానీ అబ్బాయి చానా వీక్ నెస్ గ ఉన్నాడు అబ్బాయి కేక్ కట్ చేసే అంత శ తిగడం లేదండి అసలు విీక్నెస్ బాగున్నాడు బాబు యా మా మటను చికెను ఇగ అన్నం ఐదు గంటలకు అన్నం తింటే ఏం అరుగుతదండి పొద్దున్న నుండి అన్నం తిన్లే పొద్దుగాల
ఎండాకాలం మళ్ళీ మంట మండుతదండి కడుపులో మటన్ చికెన్ ఎముకలు కోమ
ఉ మరిేను ఇక్కడ ఇంటి దగ్గర దోశ పోసుకొని తిని వెళ్ళామండి వెళ్ళి నాక అక్కడికి ఎల్లాక ఉప్మా చేశారట ఉప్మా పెట్టిరు ఆ ఉప్మా తిని ఇక పొద్దున్న దాకా ఏం తినకుండా ఇక ఉంటారుక సాయంత్రం ఐదు గంటల తింటారుకే ఇక నొప్పి లేసురు పెట్టిందండి
ఎ సనమ అ సరి మొత్త వెపోయి టైమ్ టటు టైమ్ దిన లాండి కారం చికెన్ మటన్ లు తిన్న అంతే ఇగ మొత్తం మంట వస్తది కడపులో డైజెస్ట్ కాదు సరిగ్గా
మస్తు ఇబ్బంది అయిందండిక పోయి ఒక థమ్స్ అప్ తీసుకొని తాయినగా గప్ ప్పుడు కొంచెం కూల్ అయింది అప్పుడు కొంచె అ గినట్టు అనిపించింది ఇక రాత్రి కొంచెం ఎంజాయ్మెంట్ గా ఎంజాయ్ చేసినాం బాగా డాన్స్ పన్నెండు గంటల దాకా డన్స్లు చేసినం న మండి ఏసీయా పడు న్నాం అలారం పెట్టుకున్నాం మరి ఆరు గంటలకే బస్ ఉంటది కదా అని అలారం పెట్టుకొని ఈ ఆరు గంటలకు లేచసి వచ్చి బస్ ఎక్కి ఇంటిక వచ్చామండి వచ్చి ఆ పని పని చేసుకొని స్నానం చేసి వంట చేసుకొని తిని
పదకొండు అయిందా
ఆ పదకొండు అయిందా
బాబేనా అండి
ఆ బాబే నండి
బాబు మెగుండడమే దో మేం ఏసుకుని అందరితో
వాళ్ళ మమ్మీ అయిత్ తే మస్తు లా ఉందండి అసలు వాళ్ళ మమ్మీ ఎంతలా ఉందో బాబు అంత వీక్నెస్ ఉన్నాడు
అ
కానీ ఎందుకో అట్లా మరి బాబు
ఫుడ్ కూడా తినట్లేదు అని మా అమ్మ అన్నది
ఏమో మరి పుట్డే వీక్నెస్ పుట్టిండా ట వీక్నిె స్ గా బుట్టి నా గానీ తల్లిపా లు ఇట్లా తాగితే కొంచెం పిల్లలు మంచిగా అయితారు గాని అట్లా కూడా లేడ బాబు
పుట్టి న్ బి
బాబుకు నోట్ల పీక పెట్టి ఫోటోలు తీపిస్తారు అబ్బాబు ఎడ్ ఉస్ తడే మోనీ ఆ పీక తీయొదట ఆయనకి ఎప్పటికిీ నోట్లే పీక్ ఉండాలంట
ఇది కష్టంగాద
ఆ అట్లా అది లబ్బర్ కదండి అసలు అది నోట్ల పెట్టా కూడదు పిల్లలకు ఊకే చీకి చీకీ చీకి ఆ లబ్బర్ మొత్తం కడుపులో పోయి అబ్ బ్బాయి అసలు కోలుకుంటలేడు వాళ్ళకి ఆ సిచ్చువేషన్ అర్థమైతలేదు.
బాబు కదా అండి చిన్న బాబు కదా. కొంచెం ప్రోటీన్ ఫుడ్ ఇట్ల బా కు పెడితే కొంచెం కవర్ ఐతడు, చిన్న పిల్లలకు షేక్ మీడి తినడైనో షేక్ గిట్ల అవి తాపియాలి.
ఉ ఆరాళ్ళ్ పెడతలేరు చేత్తలేరు అసలు ఏమైతాందో తెలవదు కదండి, మనకు వాళ్ళ హైద్రాబాద్ లో ఉంట్రు.
వాళ్ళ పని విల్ వాళ్ళు బిజీ ఉంటరు కావచ్చ అండి ఇగ
ఆ ఆల్ల హస్బెండ్ అంటే డుట్కిళ్తారుకనీ ఇమైతె
ఆ వైఫైతే ఖాళిగా ఉంన్నరు, పిల్లల్ని నట్టుకోవమే వాళ్ళ పని కదా అండి వాళ్ళని చూ పోవాలిగదా.
మరి అసలు ఎందుకట్లా అశ్రద్ధ ఎస్తాందో బాబ్ను
ఇప్పటికైనా కష్టమే కదా అండి, వన్ ఇయర్ బాబు అంటే ఇంత యాక్టివ్గా ఉండాల అస్సలు
ఉ అసలా కింద కూర్చోబెడితే కూడా ఇట్ల అంబాడె అంత శక్తి కూడా లేదు ఆయన దగ్గర
మంచి మాళ్ళే మస్సు యాక్టివ్ ఉంటరు.
హు, నిన్న ఇక్కడ మా చిన్న పిల్లకాడయితే అది డ్యాన్స్ కాదండి అందరు ఆయన్ని చూస్ రె, డిజే సాంగ్స్ వే తే ఇమె ఎగురుడు ఎగురుడే పిల్లగాడు అమ్మా అది ఎగురుడు కాదు అం దరు మస్స్ తైతన్ మస్స్ తై త్తన్ మస్త్ తెత్తన్ అని అందరు చూసుడే
ఏమ బాబుకి డాన్సొచ్చ అందరు డాన్స్ సయ్
ఆ డ్యాన్సు ఏసిండు కదా ఇక అందరు అయ్యో బా ఏసిండు అది ఇది అని అంటర్రకి, నైట్ నిదరపోలేదండి ఊకె తెల్లందాక లేసి కూస్సుంటాడు, లేత్తాడు ఏడుత్తాండు.
దిష్టి పెట్నట్టుంది ఇగ అ